హలో
ఆ తమ్ముడు ఏం చేస్తున్నావు
ఏం లేదక్క ఖాళీ
అవునా ఏ తిన్నావా తమ్ముడు
ఆ తిన్నా అక్క
పనైపోయిందా నేను తిన్నా తమ్ముడు పనైపోయిందా
ఇంకేం అవ్వలేదక్క పని చేయాలి
అవునా మీ అమ్మ మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు
మా అమ్మ ఇల్లూడుస్తుంది నేన్ బయట ఊడుస్తున్న మ డాడీస్ హలో హలో
ఆ చెప్పు చెప్పు నా
నా మమ్మీ ఇల్లుడుస్తున్నారు నేను బయట ఉడుస్తున్నా మా డాడీ సిస్టంలో పని చేసుకుంటన్న హుమ్
ఏం కర్రి చేశారు ఇవ్వాళ
ఇయ్యలా టమాటా పచ్చడి
ఓ
ఆ ఆ
మది ఆలు కర్రే ఇవాళ మీ తమ్ముడు ఆ కాలేజ్ కి వెళ్ళలే
ఈరోోజు వాడు ఆ మైన్ విజిట్ పోయిండక్క వాడు
ఏంటిది
మైన్ విజిట్ అని అంటే పదిహేను రోజులు అక్కడ బావి పని ఎట్లా జరుగుతంది ఏంది ముచ్చాట అని చెప్పేసి తెలుసుకొని మా సార్ వాళ్ళకి రిపోర్ట్ చేయ్యాల అన్నట్టు
ఆ అ అది అయిపోయింది కదా
హ ఇయ్యాలతోని లాస్ట్ ఇగ మా ఓడ్
అవును ఇంకరాలే
హు అచ్చిండు వచ్చిండు
వచ్చిండా
ఆ
నువ్ హాస్టల్ కి ఎప్పుడు వెళ్తున్నావ్ తమ్ముడు
నేను శనివారం సాయంత్రం
నువ్వు ఒక రెండు నేళ్ళు ఉంటావని చెప్పినవ్
నెల అయితే ఇంకో రెం నెళ్ళు కాదు మూడు నేలైన ఉంట ఇగ
అవునా తమ్ముడు నిది బీటేక్ అయిపోయిన్నక్క ఏం చేస్తున్నావు
బీటెక్ అయిపోయిన తర్వాత వన్ ఇయరు అప్ ఏం సిప్ చేయొద్ద
అప్పురంటీసా ఎక్కడ తమ్ముడు
నేరైనా ఇగ నేను రాజస్థాన్ అనుకుంటాన ఇగ రాజస్థాన్ లేపోతే ఒరిస్సా ఉ అక్కడ మావ్ మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు
మరి అంత లాంగ్ ఆ
హు తెలంగాణలో బతకలేం తెలంగానోళ్లు వేస్ట్
అవునా ఏమైంది తమ్ముడు
తెలంగాణలో బొగ్గు ఒక్కటిే ఉంది అక్కడయితే ఐరన్ కాపరు సిల్వరు ఆ మెటల్ జింకు అలూమినియం స్టీలు
అన్ని అక్కడె దొరుకుతాయా తమ్ముడు
ఆ అన్ని ఉన్నాయి అడ ఎందుకంటే ఇక్కడ మన టెంపరేచర్ తక్కువ ఉంటది అక్కడ మనం ఉష్ణోగ్రత అనేది ఎక్కువ ఉంటది కాబట్టి అక్కడ ఎక్కువ ఫామ్ అయితయి
అక్కడ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటది
హు అందుకే అక్కడ ఏమైతదానంటే లోపల లోపల ఉష్ణోగ్రత కూడా ఎక్కువ ఉంటది కాబట్టి అక్కడ ఎక్కువ ఫామ్ అవుతయి ఇయ్యనిగా అ
మరి నువ్వు ఆ ప్రెన్ టిస్ చెస్తే వాళ్ళు ఏమైనా ఇస్తార తమ్ముడు
ఇగ గది మన ఇష్టం అన్నట్టు ఇగ వాళ్ళు ఇంతే ఇత్తరు లేకపోతే లేదు వాళ్ళు ఇగ ఫుడ్ రూమ్ ఇత్తరు అంతే ఇగ
ఆ మిగతావి మొత్తం నీయ్యేనా
ఆ అంటే ఏమున్నాయి మనకి వాళ్ళు ఫుడ్ రూమ్ ఇత్తరు ఇగ మనకు రాను పోను బండి వాళ్ళుఇత్తరో లేకపోతే బస్ ఉంటది ఆ బస్సు లెక్కేయాలే ఇగ నైట్ కి మనం ఇగ వండుకోవాలే
నువ్ వండుకోవల తమ్ముడు
నా
మరి వాళ్ళు పెట్టేది ఎప్పుడు మధ్యానమా
పొద్దున మధ్యాహ్నం
ఆహా
రెండు పూటల నైట్ పూట మనం వండుకోవాలే లేపోతే నైట్ వండ్ నైట్ వండి పెట్టాలనంటే మళ్లా వాళ్ళు మూడు వేలూ ఇయలే
ఆ
మ్మ్
తమ్ముడు మా ఇంటికి రావా
మీ ఇంటికా
మ్మ్
నెక్స్ట్ టైమ్ ఒత్తలెండి ఇగ
ఏం తమ్ముడు ఎప్పుడు వచ్చినా అలాగే ఎళ్ళిపో తున్నావు
నువ్వు మా వాళ్ళకి ఏం చెప్తలేవు నువ్వు కుషు గాని అట్లా పంపి అని చెప్పి ఇగ నేన్ చెప్పినా అనుకో ఏం పోతావు లేరా అడగాని అంటారు నువ్ మా అమ్మ కి ఫోన్ చేసి కుషూ గానీ ఇట్లా పంపి ఆ కుర్చుగాని పంపి కూర్చుగాడు వత్తాడు అంటే కుసుగాడిగా చూడు మస్త్ రోజులు అయితంది పంపి అని అంటే అప్పుడు పంపి సరే ఇగ నేను పోతా అంటే ఎందుకు లేరా వాళ్ళు ఎందుకు లేరా బాబు ఏడుంటావు ఏడ పంటావు అని అంటా
ఏ తమ్ తమ్ముడు అది కాదు తమ్ముడు ఇప్పుడు కూషు గాని పం కూర్చు గాడు గుర్తుకొస్తున్నాడంటే హు మనం పేరు చెప్పకూడదు తమ్ముడు
ఆ
పేరు చెప్పకూడదు ఇందులో మర్చిపోయిన నేను నీ మాటల్లో పడి
ఆ మావోళ్ళ ఇంగా
నేను పంపిమని చెప్పానే అనుకో మారం చేతరే వీడియో కాల్ చేసి చూస్కో అంటారు
ఆ అత్తలే అక్కా ఇది ఇంకా రేపో మాపో వెళ్ళిపోతా దాని తర్వాత ఇక మొత్తం ఖాళీ చేసి వస్తా ఒక రెండు రోజులు ఉంటా హుమ్
సమ్మర్ లో నేను అక్కడక్ వస్తలే నువ్ వచ్చినప్పుడు ఆ తర్వాత ఇద్దరం కలిసి ఇక్కడకు వద్దాం
ఆ సరే అక్క
మరి సాటర్డే అంటే సాట్ టడే అంటే ఎప్పుడు తమ్ముడు ఇంకా రెండు రోజులే ఉంది కదా
అంతే
ఆ
ఐన సాటర్డే మధ్యాహ్నం వెళ్ళిపోదం వెళ్ళిపోయి మా వాల్లింట్లో ఇగ ఉండి మండే మార్నింగ్ యెళ్ళిపోతా ఇంగ మామ్మ గూడా పిలషిందిగా ఖుషు ఆల మ లోోయిలైతానే రెన్నెళ్లయి తాంది రాక అంటే సరే మామ ప్లాన్ రేపేల్తా
ఉ చిన్నమ నడా
ఆ అప్పుడు నా ఎగ్జామ్ ఫిస్ట్ యాన్యువల్ డే అని జరుగుతుంది కాబట్టి ఇగ పోలే ఇ హడ ఇలా
టీ తాగినవా తమ్ముడు
టీ అలవాట్లేదు గాక్క మనకి
పాలు
పాల్ మధ్యాహ్నం దాగినయ
తమ్ముడు నువ్వు డ్యాన్స్ బాగా డాన్స్ జేస్తున్నావు కదా తమ్ముడు
స ఇగ
చాయ్ చల్లారుతుంది హలో తమ్ముడ
ఆ
నువ్ డాన్స్ బాగా ఇర్గడిత్సవంట గదా
ఆ థ్యాంక్స్ అకా
నాకు డ్యాన్స్ నేర్పిస్తావా తమ్ముడు
నీకెందుకు రాదక్క మీ అన్నవాళ్ళు ఉన్నార గదా మీ అన్నవాళ్ళు చేతారు గ బానే
అది మా మా అన్న వాళ్ళు నాకు నేర్పించలేదుమ్ మడు
అవునా
హ నేర్పించులే తమ్ము నువు నేర్పిస్తావా పొద్దుననే డ్యాన్స్ చేసిన తమ్ముడు నేను
స
మీనాన్న వే తెస పంపంచడు
మావోడికి ఏం పని పాటండది
ఏ లేదు తమ్ముడు నువ్వు సూపర్ గా జేసినవు నువ్వు డ్యాన్స్ చేసి చేసి అలసిపోయి కింద పడిపోయావు చూడు
అట్లా మామయ్య అయిపోయింద అన్నట్టు ఇక నేను ఇట్లా అంటా నువ్వు ఫాస్ట్ ఇట్లా ఉరుకు చకు వచ్చి డాన్ చే డ్యాన్ చేసి ఇట్లా అలిసిపోయి పడుకు అప్పుడు అట్లా అట్లా మామ అన్నది ఇంగ్లీష్క
నా కష్టప్ బాగా న చింత మడం హలో
ఆ
ఉ
బా
హలో తమ్ముడు
ఆకా ఆ అక్క చెప్పక్క
ఉ మరి రేప్ ఉగాది కదా ఫ తమ్ముడు హలో
ఆ ఆ ఆ చెప్పక్క ఆ ఉగాదికి
కదా ఏం లేదా
ఉగాది ఏం లేదా అని అంటే ఇప్పుడు ఇగ ఏం లేదు ఇగ నేను వెళ్ళిపోతాను ఇగ
నువ్ వేల్లేది సటర్డే కదా తమ్ముడు
ఆ ఆ అయితేగియితే రేపు చికెన్ పట్కోతారు రేపు చికెన్ పట్కోతారు ఇగ తిని పండడమే
తమ్ముడు చికేన్ ఏంటి తమ్ముడు పండగ రోజు కూడా మటనో
ఇంగ మాకెల్లి ఇగ మటన్ రేటక్క ఫుల్
ఎం త తమ్ముడు
ఆ హలో ఎనిమిది వందలు కిలో ఎనిమిదోందలు
ఎయిట్ హండ్రెడే కదా మేమయితే పదిహేను వందలు పెట్ తెచ్చుకుంటున్నాం
అవునా ఉహు
సరే సరే తమ్ముడు ఎన్ని సెకండ్స్ అయింది
పది
ఆ పది నిమిషాల కంటే ఎక్కువనే అయింది కాని ఆ తమ్ముడు
అక్క
హలో
ఆ చెప్పక్క హలో హలో నీ వాయిస్ ఇనాపడతాలేదాక ఆ చెప్పక ఆ హలో
మరి రిటన్
సరే అక ఆ ఆ సరే అక్క అక్క
నువ్వు లైన్ లోనే ఉండు తమ్ముడు